హలో ఆఁ బాగున్నా, మీరు బాగున్నారా?
మ్మ్ బావున్నా టిఫిన్ అయ్యిందా? అవునా
ఆఁ మీరు, మీరు తిన్నారా?
ఆ తిన్న దోశ చేశారు
మ్ముఁ
అదేంటి ఇప్పుడు సిలిండర్లు అన్నీ తక్కువ ఉన్నాయి కదా రావట్లేదు కదా?
ఆ
మాకు ఒక టైం దాకా పెట్టినార అన్నమాట ఆ టైమ్ లోపు పోతేనే ఇంకా దోశ లేక పోతే ఇంక లేదు ఆరోజు
ఆహా
అవునా
నేను గూడా రీసెంట్గా ఇన్స్టాలో టిప్స్ చూసిన అన్మాట గ్యాస్ ఎక్కువ రోజులు ఎట్లా వాడుకోవాలని, దాంట్లో అది ఒక టిప్పు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ కి వెళ్తే ఆ అందరు ఒకే టైమింగ్ కు వెళ్తే కొంచెం కల్సి కంజుమ్ చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటే అది ప్చ్ మళ్ళా హీట్ అయ్యేకి చాన టైమ్ బడుతుంది గ్యాస్ గూడా వేస్ట్ అయితుంది అని ఒక ఒక టిప్పు ఉండింది దాంట్లో. అ
అవునా
హ్ముఁ ఏం దోశెదే పెట్ట్నాను మీకి
మామూలు దోశనే కారం దోశ
మ్ఁ ఎగ్ లేదా ఈరోజు సాటర్డే కదా!
ఆ ఎగ్ లేదు ఎగ్ పెట్టరు
మ్మ్ హు ప్చ్ అంటే మీరు తినరా, వాళ్ళు పెట్రా సాటర్డే?
వాళ్ళు పెట్టరు బుధవారం మాత్రమే పెడుతారు ఎగ్ దోస.
ఓ హో హ్మూ
ఇంకా ఇప్పుడు గా సిలిండర్ సరిగ్గా లేక ఇంగ ఏదో ఒక టిఫిన్ చేసేస్తున్నారు వాళ్ళు.
మ్మ్ఁ
ఎక్కువ ఐటమ్స్ చెయకుండా
బయట అంటే సరిగ్గా చేయ్యరూ ఇంగా ఇంఖ గ్యాసులు దొరక్కకుండా ఉంటే ఇంగా ఏం చేస్తరు వాళ్ళు గూడ
ఇంగ చేసేది మానేస్తున్న తెల్సి
ఆఁ
హ్మూఁ ఇంగ గ్యాస్ ఉంది కదా ఎందుక్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండింది, ఇంగ ఫార్టీ ఫైవ్ డేస్కి ఎక్స్ టెండ్ అయిందంట ఫార్టీ ఫైవ్ డేసూ, వెయిట్ చేయండి అనీ ఇంగా ఎక్స్టెండ్ అయిందం ఏమైతుందో లాస్ట్ కి
మ్మ్ అంటె ముందు ముందు దానికన్నా ఇప్పుడ ఐదు రోజులేదో పెంచారంట గద సిలిండరూ. వచ్చే టైం మనం బుక్ చేసిన్ తర్వాత వచ్చే
ఊ అక్కడెక్కడో జరుగుతాంటే వారు ఇక్క క్కడ సఫర్ అయితన్నాడు.
ఆహా తిన్డానికి గూడా సరిగా లేకుండా
ఇప్పుడు అంతా ఇంగా క కట్టలపోయే వాడుకోవాల
ఆ మన్నా బ్యాక్ టు ఓల్డెన్ డేస్ అంటర్ అంతే
ఉమ్ హైదరాబాదు బెంగళూరు లో కూడా ఏవో పీజీస్ మూసేశారంటా
హ్మ్ ఇంగ కట్టెల్లతో కట్టెల్ పొయ్యి అంటే ఇంగ చెట్లంతా నరు నరుకుతా రావాల అప్పుడు నేచర్ డిస్టర్బ్ బౌతు ఉంది కదా
అవునవును
ఇప్పుడూ చెట్లు నరికేస్తే ఇంగా డిఫారెస్ట్రేషన్ అయిపొయ్యి రైను గూడా పడదు. వినయ్ కి ఎట్లా కొన్సక్వెన్సస్ చనా ఫేస్ చేయాల్సి వస్తుంది మనం
ఉమ్
హు
చెట్లు ఇప్పుడు ఎక్కువ నరికేస్తారు మళ్ళీ మనకి మనకి సరిగా ఉండదు గాలి ఈ అది అంతా అంతా ఇప్పుడ అంతా కలుషితం అయిపోతంది కదా గాలి కూడా
అవును మొత్తం పొల్యూషన్ ఏ అసలు
ఉమ్ ఇంకా ఈ దీపావళి అప్పుడు బాగా అవి టపాకులు పేలుస్తారా
ఉం అదింగా ఎక్కువ పొల్యూషన్ అయితుంది
సౌండ్ పొల్యూషన్ అయితుంది
ఉమ్ అస్ అసలు ఈ వాళ్ళ ఎన్ని పొల్యూషన్స్ జరుగుతున్నాయి వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇంకా చి సాయిల్ ఎరోజన్ అన్ని ఎంత
నక్స్ట్
ఉమ్ ఈ ఫ్యాక్ట్రస్ వల్ల గూడ చాలా ఎఫెక్ట్ అయితంది మనుషులంటా అనిమల్స్ అంటా ఆ వాటర్లో నివసించే
ఏదో చుపదామా ఆ
అంత ఎఫెక్ట్ అయితన్
అవును
ఇంకేమండి అంతేనా ఇంకా అంతేనా అదొక్కటే
అ హ
మా పైన చెట్లు పెంచు తాన నేను టెరెస్ గార్డెనే గని మాకి చుట్టుపక్కల ప్లేస్ ఉంది గానీ అది మా ప్లేస్ కాదు ఖాళీగానే ఉంది చుట్టుపక్కల ఇంగా ఎందుకులే పెంచేదిని
నా రొబ
అవును అసలు పెంచినా వాళ్ళకేం ప్రాఫిట్ రావ ఉమ్
పెంచినా ఇప్పుడు రైతులకి ఏం దేనిపైన కూడా ప్రాఫిట్ రావడం లేదు
అవునండి మీ ఇప్పుడు మా పంటల్లో కూ డా అవి నేచురల్ గా లేదు అవివో కెమికల్స్ అన్ని వాడి
ఉమ్
ఉ
ఇప్పుడు వెజిటేబుల్స్ త్రీ మంత్స్ రావాల్సింది ఎంత వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కి వచ్చేటట్టు కెమికల్స్ యూజ్ చేసేదంట అట్లా చేస్తారు నేనైతే లైవ్ గా చూసిన ఇవంతా మా ఇంటి ముందనే చుట్టుప పక్కళ అంత పంట పొలాలు ఉంటాయి అక్కడ ఏం చేసారు రోజు రోజు మందు కొడతారు ఏందో అది తీసుకొని మోటర్ తగిలిచ్చు కొని బ్యాగ్ కి రోజు టమాటా చెట్నికి ముందు కొడతానే ఉంటారు.
ఆ అ అంటే మనం అంటే ప్రకృతి అంటే సహజంగా చేసేవైతే బాగుంటాయి ఏమంటే పంట లేట్ వస్తుంది. ఇది పంట త్వరగా రావాలని ఏనేన్నో కనిపెట్టిన్నారు కదా ఇంకా
అసలు ఏం తినాలన్నా భయం అయితుంది. అసలు టెంకాయలో కూడా ఇంజెక్షన్ ఎందో వేస్తారంనటా కదా చిన్నగా ఉన్నప్పుడు టెంకాయికి
ఆ అవును
దాంట్లో నీళ్లు మంచిగా తీయ్యగా రావాలని
కోళ్లు కూడా బయట అమ్ముతుంటారు. కదా వాటికి కూడా ఇంజెక్షన్స్ వేస్తారు. కదా అది త్వరగా
పెరగాల ఆ ఇప్పుడు చికెన్ రేటు చాలా రేట్ పెరిగిందంటే కదా చికెన్ ది ఉమ్
చికెన్ తిన్నా బాడీకి వేడి ఎక్కువ
ఉమ్ అంటే తినాలి గానీ అం లిమిటెడ్ గా తినాలా ఎక్కువగా తినకూడదు. చికెన్ కూడా
అవునవును ఇంకా మటన్ అయితే బాడీకిి చలువు అంటారు.
చికెన్లో ఉన్నంత టేస్ట్ మటన్ ఉండదండి.
అవును
మ్ నాకైతే చికెన్ యే ఇష్టం. మటన్ ఏం అంతగా కర్రి తింటా గాని పీసెస్ ఏమంతగా నచ్చవు.
ఆ
మీరు
ఇది దామ్ మీరు బట్ అంటే ఇప్పుడు అంటే బ ఇంకా పుట్టిన రోజు సందర్భంగా ఇట్లా చెట్లు నాటుతూ ఉంటరు కదా అ మీరేమైనా చేస్తారా ఆ
ఆహా అట్లే ఏం చేయమండి మేము ఎప్పుడు పడితే అప్పుడు చెట్లు తీసుకొని వస్తా ఉంటాం నాట్ తావుంటాం అట్లాని ఏం లేదు. ముందు మా స్కూలో చెప్తానీన్నారు కానీ చ్చ్ ఇనిషియేట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు చేయలేకపోయినా మీరు నాడతా ఉనిన్నారా?
హా అంటే ఇంకా బర్త్డే అప్పుడేం కాదు. కానీ
ఉమ్
ఎప్పుడు బయట మొక్కలు కనిపిస్తే అప్పుడు తీసుకొచ్చేది తోట్లో పెడతా ఉండేది. ఇంకా మాకు ఇంటి దగ్గర స్పేస్ తక్కువ తోట్లో పెట్టేస్తాను.
ఉమ్ అక్కడ నీ అక్కడికి వెళ్ళి నీళ్ళు పోయాలంటే ఎట్లా మళ్ళా సపరేట్ గా వెళ్ళాలా అక్కడికి
అట్లేంలేదు డ్రిప్ వైర్ లాగా పెట్టేసము. అన్నమాట మోటార్ అన్ తీసి కొన్ని కొన్ని వాటర్ వస్తుంటాయి గదా
ఆ అవునులేండి టెక్నాలజీ ఉంది. అని మనకు యు చేసే కొద్ది టెక్నాలజీ చాలానే ఉంది.
ఇంకా రోజూ పోయి పోయాలంటే కష్టం కదా. దగ్గరైతే పోయొచ్చు మరి కొంచెం దూరం
మా ఇంట్లో పైన ఉన్న కొన్ని చెట్లకి నీళ్ళు పోయలేకపోతన్నాం మేమైతే
ఆ అవ్ ఇంక ఇప్పుడు మనము ఇంటి దగ్గర నుం చ్చే మోటర్ కూడా ఆన్ చేయొచ్చు కదా అంటే మొబైల్ అక్కడ మోటార్ దగ్గర మనం ఒక సిమ్ కార్డు పెట్టింటాం అన్నమాట
ఉమ్ మ్
ఆ నంబర్ కి ఒక రెండు సార్లు కాల్ చేస్తంటే రింగ్ ఇచ్చి కట్ చేసినాం అనుకో అ మోటార్ ఆన్ అయిపోయి వాటర్ అన్ని వెళ్ళిపోతాయి సప్లై అయిపోతాయి మొక్కలకంతా మళ్ళీ ఆఫ్ చేయలన్నప్పుడు ఇంకో రెండు సాల్ రింగ్ ఇస్తే అదే ఆఫ్ అయిపోతుంది
ఓహో మీరు ఇట్లే చేస్తన్నారా లేఅంటే మీ ఐడియానా ఇది
అంటే అది గవర్నమెంటే చెప్పింది అనమాట అట్లా
ఉమ్ మ్ మ్
అప్పుడు అంటే ముందు వేరే మోటార్లు వాడతా ఉంటిమా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంటె ఇట్లా వాళ్ళే చేసారు
ఉమ్ మంచి ఐడియా
అవును ఇంగ అంటే ఇంగ ఇంగ వీళ్ళు టైం కల్పించుకొని పోవాల కదా రైతులు ఒక్కసారి ఎవనా వేరే పనులు ఉంటాయి ఇది కొంచం మంచిదే ఏమంటే ఆ సిమ్ కి రీచార్జ్ చేస్తా
ఆహా ఎంత పడుతుందో రీచార్జ్
అది అంతా నాకు ఐడియా లేదండి
ఉమ్ అయినా రైతుల్కి చానా కష్టం లే వర్షాకాలంలో ఎండాకాలంలో వర్ష ర్షం పడినప్పుడు ఎట్లా పోతారు ఎండకు ఎట్లా వెళ్తారు
ఉమ్
ఎనర్జీ అంట వేస్ స్ట్ అవుతుంది ఇట్లా టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం కూడా ఐడియా వస్ చేస్తే మంచిగానే ఉంటుంది
మ వాళ్ళు కూడా నాకు ఎందుకు లే ఎందుకు పండించాల అనుకుంటే ఇంక ఇప్పుడు అందరు ఇంకా
ఉమ్
ఆకలితో అట్లే ఉండాల వాళ్ళ అట్లా చేస్తాను కొని మనం కడుపునిండా తినగలుగుతన్నాం
ఉమ్ అవును కానీ వాళ్ళకే చానా లో శాలరీ వస్తుం ది నేను అనుకుంటాన ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడతారు గాని
ఆ పాపము ఎంత నష్టం వచ్చినా కూడా వాళ్ళు ఇంకా అయితే మళ్ళీ పంట పెడతాం లే వస్తదేమో అని చూస్తారు పాపం
ఉమ్
గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కూడా సరిగా లేదు వాళ్ళకి
అవును ఏం అసలు వాళ్ళ స్కీమ్స్ సబ్సిడీస్ ఏం మంచిగానే లేవు గవర్నమెంట్ వాళ్
ఉమ్ ఇంగగోసారి నష్టం వస్తాంటుంది ఆ నష్టానికి పరిహారమే ఉండదు వాళ్ళకి
ఉమ్మ్ మ్ ఇంకేమండి అందరు బన్నారా ఇంట్లో
ఆ బన్నారు
ఉమ్ సరే అండి అయితే వర్క్ ఉంది నేను మల్ చేస్తాను
సెరెనా
ఉమ్ బాయ్